బాగున్నారండి
హలో
హలో వినిపిస్తుందా
ఆ ఏం మీకు మీ ఫ్రెండ్ చెప్పిందా ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే వినిపిస్తుందా అని అనాలని
ఏ లేదండి అంటే నాకు సిగ్నల్ ఉందో లేదో అని తెలుసుకోడానికి అట్లా అడిగాను
సిగ్నల్ ఉందా అని అడగచ్చు కదా మరి
అంటే ఇట్లా అడుగుడు కన్నా వినిపిస్తుందా అంటే బాగుంది కదండి
అవునా
అవునండి తిన్నారా
తిన్నామండి తిన్నారా మీరు
తిన్నమండి మొత్తం మర్చిపోయినట్టున్నారు కదండి ఎంతైనా మీ అక్క పక్కన ఉందని చెప్పి
మీరు మర్చిపోర్రు అసలు కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతుండే కాలేజ్ అయిపోయి నుంచి అసలు కనీసం మాట్లాడకుడ మాట్లాడతలేరు మీరైతే మీ ఫ్రెండ్కే మాట్లాడుకుంటారు ఊకే
మీరు నాకు నెంబర్ ఇచ్చరా అండి ఫోన్ చేస్తున్నారా అండి మా ఫ్రెండ్ పక్కనే ఉన్నారు మరి తీసుకొని అక్కకి చేద్దామని చేత్తురా అండి
ప్రసాదం తీసుకురాలే ఏం తీసుకురాలేరు మీరు గంతే ఉంటదండి వన్స్ కాలేజ్ అయిపోయినాక అంతే ఉంటంది సగం సోపతి అంతా
మీరు నాకు గలవలేదండి మీరేమో నన్ను గలవకుండానే వెళ్ళిపోయినిల్లు నేను ప్రసాదం తెచ్చిన కాని మీరు కలవకపోతే నేనేం చేయాలండి
చెప్పాలండి చెప్తే కలుస్తారు అసలు మీరు తిరుపతికి పోయింది కూడా మాకు చెప్పలేరు ఒకళ్ళ ద్వారా తెలుసుకున్నాం మేము
అవునా అయితే అనుకోకుండా పోయినాండి తిరుపతికి అందుకే చెప్పాలె మళ్ళా పోదాం అనుకుంటున్నాం అండి మళ్ళీ పోయేటప్పుడు చెప్తాం
ఏమో అండి గుర్తుంటామో గుర్తుండమో అసలు మీకు మేము
ఏ నేను గుర్తు పెట్టుకుంటునండి మీరే మర్చిపోతరు
ఇంగ అప్పటికేం గుర్తుంటాంలే
ఇప్పుడేం మర్చిపోలే అండి
ఆ
ఇప్పుడే మర్చిపోలేదండి
ఏమో మర్ ఎందుకు మర్చిపోలేదు మరి మర్చిపోకపోతే చెప్తుండే పోయేటప్పుడు అప్పుడప్పుడు సరే పోయేటప్పుడు చెప్పుకున్న గాని వచ్చినాక్క ప్రసాదం అన్నా తీసుకొచ్చి ఇస్తుండే కదా
అంటే ఆ అప్పుడు పోయేసరికి మీరు రూమ్ వెకెట్ చేసి పోయిరండి మీరు నేను ఏం చేయాలి కాలేజ్ హాస్టల్ మొత్తం తిరిగినా నగ్మా అంటే మా ఏడున్నావ్ ఏడున్నావ్ అని చెప్పి
కాల్ చేయచ్చండి
నాదగ్గర నెంబర్లేదండి అందుకే చెయలేదు
గంతే మా నెంబర్ మీ దగ్గర ఎందుకు ఉంటదండి అందుకే చెప్తున్నా కదా మొత్తం మర్చిపోయర్రు అని
మీరు ఇత్తుంటది కదా అండి మీరు ఇయ్వక న్నానుంటున్రు
ఇప్పుడు ఇచ్చినా కదండి ఇంకా సేవ్ చేసుకోండి
ఆ చేసుకుంటాం ఎట్లుందండి
ఏమనీ సేవ్ చేసుకుంటారండి
జూనియర్ అని పెట్టుకుంటానండి మీ పేరు పెట్టి జూనియర్ అని పెట్టుకుంటా ఏం పెట్టుకోమంటారు చెప్పండి మీరు అక్క అని పెట్టుకోండి
ఓకే అండి
అంటే మీరు ఏమని పెట్టుకోవాలి అనుకున్నారు మీరు ఏమని పెట్టాలనుకున్నారు
నేను ద స్వీటెస్ట్ గల్
ఓ పెట్టుకోండి అయితే ఏం కదండి
మీరు మరి అంత మెల్లగా అంత తీయగా మాట్లాడకండి చీమలోస్తే మా రూమ్ లోకి
అంటే బెల్లం బెల్లం రాదా అండి
ఆ
బెల్లము రాదా అండి ఓన్లీ చక్కరనే వస్తదా
చక్కరది ఉంటే చీ చీమలు వస్తాయి తీపిగా మీరంతా స్వీట్ గా మాట్లాడుతున్నారు కదా
ఆ అంటే నాకు ఇట్లనే మాట్లాడొచ్చండి తీయగా
అందుకే నా అబ్బాయిలు అంతా మంచిగా మాట్లాడతారు మీతోటి.
ఏ అబ్బాయిలండి అసలు నాకు అబ్బాయిలే లేరు దోస్తులు
అవునా నిజమా?
నాకు ఉన్నదే ఇద్దరు దోస్తులేండిఅది కూడా అమ్మాయిలే.
ఇంత మంచి స్వీట్ గొంతు ఏసుకొని అబ్బాయిలు ఫ్రెండ్స్ లేరని
మీ నా నా గొంతు మీ చీట్ అంటున్నాండి కానీ నా గొంతు చెత్త
చూడండి ఎంత స్వీట్గా వస్తుందొ మీ గొంతు
అది మీకే ఇనిపిస్తుదండి మీ చెవుల ప్రాబ్లమా, లేకపోతే మరి ఏం ప్రాబ్లమో నాకు అర్థమయట్లేదు.
ఎ నా చెవులతోటి ఈనండి మీరు
అవునా తిన్నరా?
తిన్నాం ఎన్నిసార్లు అడుగుతారండి అదే క్వశ్చను మీరు తిన్నారా?
ఏం కూరా?
కోడిగుడ్డు కూరా
ఉనద్ మాది
కానీ గుడ్డు సెపరేట్, కూర సెపరేట్ మా దగ్గర అహ్
అవునా మంచి ఉందా మరి?
మంచి ఉందా అంటే? మా దగ్గర మొత్తం ఉప్పె అంటే నాకు సారి పడంత ఉప్పు ఉండేనే ఉండ రోజు ఉప్పు వేసుకొని తింటాం.
అవునా అయితే మరి నేను ఉప్పుగా మాట్లాడాలా అయితే నేను ఉప్పుగా మాట్లాడాలమ్మా
ఉప్పుగా ఎందుకు మాట్లాడతా అంటే నువ్వు షుగర్ తింటే షుగర్ గా మాట్లాడతావు ఇగ
అంటే నేను మాట్లాడే విధానం చేంజ్ అయితే మీకు కుప్పొత్తది కద ఇప్పుడు మాట్లాడితే చక్కెర వతుందిగా
ఓహో అవునా నైస్ స్పంచ్ కని పేలలేదు
అంటే పేలుతదేమో అనుకున్నా
హ్హ్హ్హ్ హుహ్ అట్టార్ ఫ్లాప్ అయింది.
ఏంటండి?
అత్తర్ ఫ్లాప్ అయిందండి అంటున్నా
హలో ఇంద్రా అండి
మీ దగ్గర ఏం పెట్టిరు, మీకేం పెట్టిరు మరి?
చోలే కూర ఉంది సాంబార్ అండి
ఆ
తోలే
చోలేనా
హు
అంటే?
ఇంకా అవి పెట్టరా అండి మనకి హాస్టల్ ఉన్నప్పుడు పెట్టేటోళ్ళు చూడండి. మర్చిపోయరా గుడాల టైప్ శనిగలు
శనుగలు గుడాలు గ దాన్ని చోలే అంటరా?
ఉహు అంటే అదేగ దాని కిందుకే అదండి
ఏమో అండి
మీరు అన్ని కొత్తగా విన్నట్టు అనిపిత్తన్నాయి మీద అంతే అప్పుడు అప్పుడు తింటే అప్పుడు తింటే కదాండి. అన్నం కూరా అప్పుడు తింటే మీకు దేలిచేదేమో
ఏమో మీరు పెద్దోళ్ళు మరి మీర ఏమేమి తింటార అసలు అసలే డైట్
ఏ అట్లేం ఏం లేదండి పెద్దోళ్ళ ఏం లేదు మా దగ్గరనే పైసలు లేవండి
అసలు రిచ్ రిచ్ మెయింటైన్ చేస్తారు మీరు
హు
అసలు రిచ్ రిచ్ మెయింటైన్ చేస్తారు మీరు అంటున్నా
రిచ్ లేదండి ఏది లేదండి వస్తున్నామా తింటాన్నామా పంటున్నామా గిదే పని మూడు పండుకుంటున్నామా లేతున్నామా
మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి మరి అంత మంచిదేనా
అంత మంచిదేనండి ఎవరైనా మిస్ అయితురా మీరు ఎవరన్నా మిస్ అయితురా మా ఫ్రెండ్స్ ని
నేను ఎందుకు మిస్ అయితా మీ ఫ్రెండ్స్ ని
అంటే నేను మీ దగ్గరుండి మాట్లాడేదాన్ని అట్ల ఏమన్నా మిస్ ఐయితురా అని అంటున్న
మేఘనాక్క
ఆమెను మిస్ ఐయితుర మీరు
హలో మా దగ్గర మేఘంలు బాగా అయితున్నాయి
అవును వర్ష వత్తది వర్షం వత్తది కావచ్చు మరి
ఆ
వర్ష వత్తది కావచ్చండి
అవును అసలు ఈరోజు పొద్దున్ పొద్దున్న ఆ ఇట్లా వెదరు కూల్ ఉంటుంది కదా ఫుల్ సెలవెట్టింది పొద్దున్న లేసినప్పుడేమో లేవు మూలలైయ్యిది మళ్ళా దాని తర్వాత ఎండగొట్టింది సరే దాని తర్వాత మధ్యాహ్నం తిన్నీకి తిన్నికి మళ్ళా వర్షం పడుడు స్టార్ట్ అయింది బా వర్షం ఇక పడుతది అని అనుకునే లోపు మళ్ళ ఎండగొట్టింది మళ్ళ వేమో ఈవినింగ్ అట్లా బయటకు పోదాం అనేసుకున్న సరకి మళ్ళా వర్షం పడ్డది సరే రూమ్ లోకి వెళ్లి మేము బయటకి వెళ్ళినప్పుడే వర్షం పడుతుంది
ఈ రోజు ముహూర్తం బలేనట్టుందండి మీకు
హ
ముహూర్తం బాలేనట్టుంది మీకు ఈ రోజు
మళ్ళీ ఇంకోటెటంటే నేను ఎప్పుడు బట్టలు పిండితే అప్పుడు వర్షం పడుతుంది అసలు నా బట్టలకే వర్షం పడుతుంది
అంటే మీరు బట్టలు విండొదు కావచ్చా అని మరి
ఏమో అసలు నిజంగా రోజు ఉండే నేను ఇన్ యో ఆ ఒక్కోసారి ఇట్లా బట్టలు వేరే వాళ్ళు వేస్తారు కదా అప్ ఇప్పుడు వాళ్లే వాళ్ళకేమో వర్షం పడది నేను బట్టలు వాషింగ్ మిషిన్లో ఎసినో లేదో కతం ఏడుకెళ్ళ వస్తుందో తెళది వర్షం వస్తుది
మీది అదృష్టవంతులే అట్లనే ఉంటది
ఏం అదృష్టమో ఏమో అండి
ఉమ్ అ దోస్త్ ఏం చేత్తందండీ మరి ఏం లేదండి పండుకొని చరవాణి చూస్తున
చరవాణి వావ్ చరవాణి అంటే
ఇదేనండి మొబైల్
మొబైల్ అని చెప్పచ్చు కదండి మరి అంత ప అంతా సాంప్రదాయమైన మాటలు దేనికండి
మాతృభాష తెలుగు కదండి అందుకే తెలుగులోనే మాట్లాడుకోవాలి ఎక్కువ సాధారణ స
సరే మరి అంత తెలుగే మాట్లాడండి
ఆ మాట్లాడతానండి మీరు మా నేను మా అంత మాట్లాడడానికే ట్రై చేస్తుాన్నా అంటే ప్రయత్నిస్తున్నానండి ప్రయత్నిస్తున్నా అండి
ప్రయత్నించండి ప్రయత్నించండి
ప్రయత్నించుతానండి నా గమ్యం చేరుకునే వరకి
ఆ
నా గమ్యాన్ని చేరుకునే వరకు ప్రయత్నిస్తాను
ఎప్పుడు చేరుతారు మరి మీ గమ్యం ఎంత దూరం ఉంది ఇంకొ కిలోమీటర్ ఉందా
ఏ చాలా ఉందండి ఎప్పుడు తీరుతనో అదే భయంగుంది
ఆ
అదే భైంగా ఉంది ఎప్పుడు చేరుతున్నా అని
అర్థం కాలే
అదే భయంగా ఉందండి ఎప్పుడు చేరుతనొ అని వినిపిస్తా లేదా
హలో
వినిపిస్త లేదా
ఆ వినిపిస్తుంది చెప్పండి
హలో
మా రూమ్ లో ఒకక్క ఉంటది ఫోన్ చేస్తే మళ్ళ ఫ్రెండ్కియి ఎ కంపలాగా అరుస్తది తెలుసా
ఎవరాళ్ళు
ఉంటారు ఒకళ్ళు మా రూమ్ లా తను మీ ఫ్రెండ్ లాగానే ఏస్తారు తెలుసా అంత ఉరుకు గట్టిగా మళ్ళా పొద్దుగాళ్ళ ఎవ్వరి పీకదు కానీ అలారం తీసుకొచ్చి నా చెవుదగ్గర ఆ ఫోను ఆమె దగ్గర ఆమె పక్కకు పెట్టుకోవచ్చు కదా నా చెవు దగ్గర పెడుతు పెడుత దండి ఏం ఆమెది అదేం ఫాంటసీయో అర్ధం కాదు
అయితే మీరు మీరు మధ్యలో లేసిఫోన్ ఇస్త అక్కవే ఆమె చెవుళ్లో పెట్టిండి ఆటో ఫోన్ ఇటో ఫోన్ పెట్టిరు సప్పుడేకా
ఆ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇడ హెడ్ అది చార్జర్ది ఉంటది కదా సాకెట్ అ సాకెట్ ది ఓకే ఓకే బాయ్
ఆ సరేనండి ఉంటను